ఏ విన్ పిస్తూ
ఆ వినిపిస్తుందా అక్క నా వాయిస్ మీకు వినిపిస్తాందా హలో హలో హలో
హలో వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది అక్క ఇంత సేపు వినపడట్లే
స
ఏదో సౌండ్ వస్తున్నాయి అక్క సౌండ్స్ వస్తున్నాయి మీ సైడ్ నుంచి
ఉమ్ సరే సరే ఇప్పుడు ఇప్పుడు చూడక్క
ఇప్పుడు వినిపిస్తాంది ఆ ఇప్పుడు ఇప్పుడు వినపడలేదు
ఉమ్మ్ ఓకే అక్కడా ఇంటి పక్కన మాన్లేతేస్తున్నదా ఉమ్ తిన్నాం అక్క మీరు తిన్నారా
తింటాన్న అక్క
ఏం తింటన్నావు
ఏం తిన్నారు నేను పూరి చట్నీ
ఉ నేను రొట్టి బెండకాయ కర్రీ
ఉ అప్పుడే తిన్నారా
ఉ తిన్నాను అక్క
హు
ఉ పాప స్కూల్ పోయిందా మీ పాప
ఉ పోయిందాక్క
ఉ నేను ఉన్నారు అక్క పిల్లలు పాప పోయింది స్కూల్ పోయింది
హామ్
ఉ బాగున్నాడు కాలేజీకి ఉ పోవాలనేసి చారోలు అడగాలని ఉన్నాడు
అవునా ఏమి ఇప్పుడు కొత్త కాలేజ్ జాయిన్ అయితాడా
కొత్త కాలజ్ జాన్ అయితా నాడు
ఆ
హుమ్
మరి మధ్యాహ్నానికి చేస్తున్నారా వంట
చేయాలక్క మధ్యాహ్నంకి చేయ్యాలి
నాది ఇప్పుడు తిన్ తంటున్నానా లేట్ అయింది ఈ రోజు
అవునా
ఉ
ఊ
నేను ఇంకా చెయ్యాలి అక్క మధ్యాహ్నానికి
మధ్యాహన వంట చేయ్యాలక్క
ఆ మీరు ఏం చేస్తారు మధ్యాహ్నానికి
మధ్యాహ్నానికి అన్నము పప్పు చింతకు చట్నీ చేద్దాం అనుకున్నా
చింతకు చట్నీ అంటే శనగిత్తనాలు వేసి చేస్తారు అట్లనా
ఉ శనిగిత్తినలాని వేసి చేయొచ్చు అరు లేకుటె అంటే పచ్చిమిరకాయల నూనెలో వేంచి చిన్ తొక్కు పచ్చిమిరకాయ కాయలు తెల్లవాయలు వేసి తిరుపతికి పోయ పెట్టడమే
హ
మిక్సీకి ఇచ్చి తిరువాతి పెట్టడం బాగుంటుంది అదైనా ఇ పప్పు చారులో రసంలో చట్నీనించుకుంటే బాగుంటది
అవునా
హు
శనగితినలు వేసేది అయితే ఐడియా ఉంది అది చూసిన
ఉమ్ శనగిత్తినాలనే వేసుకోవచ్చు మనం కావాలనుకుంటు చిన్నగి తినాల పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎర్రగడ్లే ఎసి కచ్చా పచ్చగా లాస్ట్ లో ఎరగడ్లే ఎసి చేసుకోవడమే
అంటే ఏమేం కావాల దానికి
దానికి సేమ్ దాని మాదిరే ఇప్పు నేను చెప్పిననే అదే మాదిరి పచ్చిమిరకాయలు నూనెలో వే కొన్ని ఎల్లవాయులు
హు
శనగిత్తనాలు నూనెలో వేంచుకొని రోట్లో నూరుకుంటే బాగుంటుంది ఎర్రగడ్డ లే ఎరగడ్లు తీసుకొని నూరుకోవాలి చింత తొక్కేసి రోడ్లో
ఆ
నికి తిరువాత పెట్టేద ఏం అవసరం ఉండదు చింత చలివిత్తనాలు పొడే తింటం కదా
హు
పెట్టేది అవసరం ఉండదు
అవునులేండి
హు
అది కూడ బాగుంటుంది కదా
అది కూడా బాగుంటుంది ఎర్రగడ్లు వేసి చేస్తాం కాబట్టి అది కూడా బాగుంట
చింతొక్కు ఎట్లా మీరే చేసుకుంటారా సంవత్సరానికి ఒకసారి చేస్తారు కదా
సంవత్సరానికి ఒకసారి చేస్తారు మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు చేస్తారు అక్క అక్కడే మా అమ్మ వాళ్ళు నాకు రాదు వాళ్ళకే తెలుసు మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు చేస్తారు కదా మేము ఊరికి పోయి వచ్చినప్పుడు ఒక బాక్స్ బాక్స్
హ
ఎంత కావాలో అంత
అది ఎట్ల పెడతారు మీకు తెలిద
అది ఎట్ల పెడతారో తెలీదక్క అంతగ
అవునులేండి
అమ్మ వాళ్ళకే తెలుసు అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకే తెలుసు
హ
హు
సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చుకుంటారు
సంవత్సరానికి ఒకసారి చేస్తారు వాళ్ళు మనం అప్పుడప్పుడు డబ్బకి ఎంత కావాలో అంత వేసుకొచ్చుకుంటాము పెద్ద ఆ కుండకు చేసి పెట్టింటారు
అవునా
అందరికి పంపిస్తారు కొడుకులకి అంతోటి అయిపోతుంది కొడుకులకి బిడ్లలకి అందరికి పంపిస్తారు కదా
అవునులేండి
ఆ అంతో అయిపోతుంది రోజు చట్నీ లేనిదే తినరా నంజూకానికి కావాల్సిందే
ఊన్లే అది అలవాటు అయింటుంది బాగా
ఉ అలవాటుయింటుంది కదా రోజు చేయాల్సిందే
ఇప్పుడు మీరు రోజ చేస్తారా
రోజూ చేస్తాం పప్పు చారం లో మాత్రం మామూలు ఇట్లా కర్రీ ఇట్లా చేస్తే ఎం ఆవ్ లేదు పప్పుచారు చేసిన రసం చేసినా సాంబార్ చేసిన ఆ చట్నీ చేస్ తం దాని కాంబినేషన్ బలే ఉంటది తినేటప్పుడు
బాగుంటుంది నాకు కూడ ఇష్టము
హు
కానీ చింతొక్కు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెట్టిస్తారు మాకి మా అమ్మ కూడా ఈ సంవత్సరం పెట్టింది మా అమ్మ చింతకాయలు కొనుక్కొని
ఆ
దాంట్లోకి మెంతులు, ఉప్పు, పసుపు, అవన్నీ వేసి రుబ్బుకొని
హ్మ్మ్
ఒక దాంట్లో ఏసి పెట్టింది. బాగా వచ్చింది. అది నేను తెచ్చుకోలేదు ఇంకా తెచ్చుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి
ఉడికిందంట.
ఊరిందటారు. కదా
ఉ ఊరింద
హ్మ్
ఉ
మా ఊరిసైడ్ అయితే ఊరింది అంటారు. బాగా ఊరింది అంటారు.
మా ఊరు సైడ్ అయితే ఆ చింతొక్కు ఉడికింది అంటారు మెత్తగా అయితే అప్పుడే
అవునులే సేమ్ ఇంగ ఊరింది అన్న ఉడి
ఇ ఒక ఒకటే ఒకటే
హ్మ్మ్ అట్లా తెచ్చుకోవాలి. నేను కూడా అమ్మవాలి ఇంటి దగ్గర నుంచి చనిగిత్తనాలు అవి ఏసి నురుకుంటే నాకు చాలా ఇష్టం
హ్మ్ బాగుంటది. భలేెఉంటది. ఉత్త చట్నీ అన్నం వేడి అన్నంలో ఉత్త చట్నీ అన్నం అయినా తినొచ్చు. భలే ఉంటది.
హ్మ్
వేడి వేడి అన్నంలో ఉత్త చట్నీ అన్నం అయినా తినొచ్చు బాగుంటది.
అవునక్క బాంటుంది. హ ఇంకా ఏమేం చేస్తారు ఇట్లా పచ్చళ్ళు
ఇంకా నిమ్మకాయ పచ్చళ్ళు చేస్తారు. మామిడికాయ పచ్చళ్ళు చేస్తారు. ఉసిరికాయ ఇది చేస్తారు. మీది మీకుమైనా మామిడికాయ పచ్చడి ఏమన్నా తెలుసా
మామిడికాయ పచ్చడి తెలియదక్క
తెలిదా
మీరు వేసినార ఎప్పుడన్నా
ఏ లేదక్క ఈ సంవత్సరం ఎద్దాం అనుకున్నాము. ఈ సంవత్సరం కాయలే రాలేదు రాలేదు మేం పోయి తెచ్చుకొని ఉండేది లేదు ఫ్రీ లేకుండే మేము ఆ సీజన్ వచ్చినప్పుడు హ్మ్ తెచ్చుకోలే
మీరు మాదిరికాదు అంటే చూసినను యూట్యూబ్ లో వేరే వాళ్ళు చెప్పింటే విన్నా
ఉ
మామిడికాయలు అన్నీ నీటిగా క కడిగి తుడిచిపెట్టుకొని కట్ చేసుకొని ఒక గ్లాస్ అంటే నాలుగు గ్లాసులు నిమ్మకాయలు ఇది మామిడికాయలు అయితే
ఓకే
ఒక గ్లాసు ఉప్పు అన్ని కట్ చేసుకొని కలిపి పెట్టుకుంటాం. ఒక ప్లాస్టిక్ టిక్ దాంట్లో ఒక డబ్బాలు కేేసి లేదా గాజు ఉంటది కదా గాజు దాంట్లోకి కలిపి పెట్టుకొని
హ్మ్మ్
అది ఒక పదహైదు రోజుల తర్వాత బాగా ఊరిన తర్వాత అంటే మీరు ఉడికింది అన్నారు గదా
మ్
అట్లా ఊరిన తర్వాత దాంట్లోకి ఆవాలు మెంతులు
హ్మ్ పొడి హ్మ్ పొడి ఆడిచుకుని అది కూడా కొలతా వేసుకోవాల అక్క
అవును కొలత వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అనుకోండి నిమ్మకాయలు ఒక పిటికీడు అన్ని ఆవాలు ఒక పిడికిడన్ని మెంతులు
ఓకే
అట్లా ఏస్కోవాలా
ఆ
ఆ అవి ఆవాలు మెంతులు పొడి ఆడిచుకొని కారం పొడి ఈ ఆవాల మెంతి పూడి కలిపేవి నిమ్మకా మామిడికాదంతా కలుపుకోవాలా
మ్ ఒకే
కలిపి పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఒక అప్పుడే మాకు మనకు అందాసు తెలిసిపోతది ఒక టి గలాస్ కంటే కొద్దిగా ఎక్కువ
మ్
అది బాగా కాగిన తర్వాత వెల్లుల్లి అన్ని ఒ ఒలిచేసుకునిద్దాం అంటే తుప్పడ కాదు మామూలుగా గడ్డ నుంచి వేరు చేసింటాం సపరేట్
అవును
అది ఆయిల్ బాగా కాగిన తర్వాత మెంతులు కొన్ని అట్లే అట్లే వేసుకోవాల
మ్ హు ఉ
వెల్లుల్లి అట్లే వేసుకోవాలా కొన్ని మెంతులు కొన్ని ఆవాలు
మ్
ఆ ఆయిల్ కాగిండే దాంట్లో కేసేసుకొని ఆపేయాల అది ఆయిల్ లో బాగా ఉడికిపోతుది ఆయిల్ అంతా చల్లారిన్ తర్వాత ఈ మామిడికాయ తింటారు కదా దాంట్లో కలిపి పెట్టుకోవాల అట్ల జేసుకోవాల మామిడికాయ ఊరగాయ్
వే ఆయిలు వే వేడింత వేడైన తర్వాత సల్లరిన అయిన తర్వాత కలుపుకోవాలా
ఆ చల్లారిన తర్వాతే కలుపుకోవాల
వేడి వేడిదేస్తే
వేడి వేడిది ఏయకూడదట్ట
మ్ హు
ఉ
అప్పుడు మనం బాక్స్ కేసి పెట్టుకోవాలా ఒక వారం పదహైదు రోజులు అయితే ఊరుతుంది
ఆ
మ్ బాగుంటుంది అది ఆరు నెలలయినా ఉంటుంది సంవత్సరం అయినా ఉంటుంది మనం
అవును చాలా బాగుంట్
బాగుంటుంది మ్
లేపోతే మనకు చేసుకునే ఓపికుండాల
ఓపిక ఉండాల ఒక్కసారి తీస్ ఓపిక్తో చేసుకుంటే ఒక సంవత్సరం అంతా పడి ఉంటుంది కదా క
అవును నిజమే చేసుకుంటేనే మేలు
చేసుకుంటే మేలు ఇంట్లో చేసుకునేది మంచిది
ఉ ఇప్పుడు కొంతమందికి రాదు ఇంక వచ్చినోళ్ళు చేసుకుంటా ఉంటారు
హ్మ్
నేర్చుకుంటే మనకి మంచిదే
మనకే మంచిదే మన పిల్లలకైనా నేర్పియొచ్చు మనం మనం నేర్పించుకుంటే మనకు స్వతంత్రం ఉంటుంది మనం అప్పుడు కావాలంటే అప్పుడు చేస్కోవచ్చు
అవునక్క ఎవరైనా సరే నేర్చుకుంటే బాగుంటుంది మామూలు పికెల్ చికెన్ పికెల్స్ అట్లా వచ్చా
తెలిదక్క చికెన్పికల్స్ ఏం చేయలేదు చూడ్లేదు
ఉమ్
సరే అక్క
ఉ సర అక్కైతే
ఉ